ఆ
హలో
హలో ఏం చేస్తున్నారు అండి. హలో హలో వినీ హలో వినిపిస్తుందా హలో
ఆ వినిపిస్తుంది.
ఏ ఏ ఏం జేస్తూ న్నారండి
మీమా
ఆ
వర్ వర్క్
అవునండి
వర్క్ గురించి అడుగుతున్నారా
అవునండి
అవునా మాకు పొలముంది పొలముంది ఆ వ్యవసాయం చేస్తున్నా హా
మా మేము కూడా మాకు కూడా పొలం ఉందండి ఆ మామిడి చెట్లు వేసాము ఆ మామిడి చెట్లకు చీడు ఎక్కువగా ఆ చీడని ఏ విధంగా పోగొట్టాలంటారు మీకేమన్నా దాని గురించి ఐడియా ఉందా
ఆ ఉంది చెప్తాం చేస్తారా
ఆ చేస్తామండి ఖచ్చితంగా
ఆ ఇప్పుడు నాటి ఆవు ఉం ఉంటుంది కదా
ఆ ఓకే అండి
తి ఆవు పేడ గంజు
ఆ
ఐదు లీటర్లు తీసుకోల్ల అది ఐదు లీట్ టర్లు ఇది ఐదు కేజీలు తర్వాత చెనిగిపిండి రెండు కేజీలు బెల్లం రెండు కేజీలు
ఓకే అండి
తర్వాత వచ్చేసి ఇది అవ అన్నీ కలిపేసి గంజులో మొత్తమన్ని కలిపేసి ఒక డ్రమ్ వాటర్ తీసుకు కోల్ల పది లీటర్లు వాటర్ తీసుకోళ్ల దాంట్లో అవన్నీ వేసి బాగా కలతిపేసేలయేళ్ళ స్టిక్
అవును ఓకే అండి
స్టీకుతో బాగా కలితి పేసేసి దానిపైన గోనిసంచి రౌండ్ప్ జెయలా రౌండ్ప్ చేసిన తర్వాత ఎయిట్ డిస్ దాన్ని బాగా పులుస పెట్టేసి మళ్ళీ దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని మన కర చేసే మిషన్ ఉంటది ఆ మిషన్ లో ఆ ఆ ద్రవజీవామృతం అంటారు దన్ని అది ప్రకృతి వ్యవసాయం కింద వస్తుంది అనమాట కెమికల్స్ వాడుకోకుండా న్యచురల్ మందులతోనే మనం పన్ అని దిగుబడి చేసుకోవాలనే ఉద్దేశంతో తో ఇది తయారు చేసుకోవాల మనము అ ఆ వాటర్ ఒక హాఫ్ హాఫ్ వేసుకోళం మనం పిచ్చుకరీ చేసే డ్రమ్ ఉంటుంది కదా దానికి ఆఫ్ వచ్చేసి వాట రు తర్వాత వచ్చేసి గ ద్రవజీవా అమృతం వడబోసుకొని దాన్ని కలుపుకోవాల కలుపుకొని అంతా స్ప్రే చేసేస్తే
ఇప్పుడు మేము నాడ ఆవులు కాకుండా మాముూలు హెచ్ఎఫ్ ఆవులు పేడ గంజు ఉపయోగించి ఏమన్నా చే చేసేవి ఉపయోగం ఉన్నదా
చేయొచ్చు కొమ్ముళ్లు ఉండే దానిలు చేయొచ్చు కొమ్ములు లేని వాటికి చేయకూడదు
ఓకే అయినా మీరు ఈ విలువైన సమాచారం ఎక్కడ నుంచి సేకరించినారు
మేము దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం మేము పంట పైన మాకు ఇక్కడ వచ్చేసి ఐసీఆర్ పి అని ట్రైనింగ్ ఇచ్చినారు అన్నమాట మా గ్రామం పెడబల్లి పెడబల్లి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కెమికల్ మందులు అనేటివి వాడి భూములన్నీ బీడు పారిపోయినయ్ అందుకోసం ఇది కఖచ్చితంగా వాడి భూములు భాగా పెట్టుకొని పడ దిగుబడి చేసు కోవాలనేసి ఆల్రెడీ మేము ఇది చేస్తూనే ఉంట చేస్తున్నాం ప్రతి ఊర్లోను మేము చెప్తూనే ఉన్నాం చేస్తారా మీరు
చేసామండి ఇది ఖచ్చితంగా సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా ఊ ఉపయోగకరం అనేది కదండి కానీ ఇది ఇది వాడడం వల్లన ఏమైనా ఆ అనతాలు జరగడానికి వీలు ఉంటుందా
ఏమి జరగవు ఏమి రావు పంట బాగా దిగుబడి వస్తు వస్తుంది
అవునులేండి ఆ
చీట పురుగులు గాని చీడ గాని రోగాలు గాని ఏది రాదు
అవునులేండి అలాంటివి రాకుంటే పర్లేదండి పంట దిగుబడి ఏ విధంగా ఉంటుందండి
పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఏ మీరు మళ్ళీ ఏ మందులు కూడా ఏ కెమికల్ మందులు కూడా వాడాల్సిన పనే లేదు పూత నిలువ ఇప్పుడు మామిడి చెట్టు ఇట్లున్నాయి కదా ఇప్పుడు అ దానికి చీడ ఉందని అడుగుతన్నారు. తర్వాత దానికి పూత నిలిచే దానికి కూడా ఒక లీటరు మజ్జిగ తీసుకోని ప తొమ్మిది లి లీటర్ల వాటర్ వేసి పిచ్చికారి చేేసినా పూత బాగా నిలుస్తుంది తర్వాత ఎల్లూరు నీళ్ళు ఉన్నాయి కదా టెంకాయి ఆ నీళ్లు రెండులీ ఒక లీ ఒక లీటర్ కన్లే ఒక లీటర్ ఎల్లురు నీళ్ళు తీసుకునేసి ఆ తొమ్మిదిలీట్ లీటర్లో వాటర్ వేసుకని పిచ్చికా కారి చేసినా పూత బాగా నిలుస్తుంది. ఇట్లాంటి సేంద్రయ వ్యవసాయానికి సంబంధించిండేట్వి ఎన్నో ఉన్నాయి. చేసుకుంటూ పోతే మనం కెమికల్ మందులు అనేటివి వాడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చెట్లు పంట దిగుబడి తీసుకోవచ్చు భూమి ఆరోగ్యంగాను ఉంటుంది. అన్ని రకాలుగానూ ఉపయోగకరం.
అవునండి కానీ మాకి మాకి ఇక్కడ ప్రధాన సమస్య ఏమంటే పూత చెట్లలో పూత బాగా వస్తున్నదండి కానీ పూత వచ్చిన తర్వాత ఆ పి పిందెలు అనేటివి నిలబడ్డం లేదు.
ఇప్పుడు నేను చెప్పిన కదా మజ్జిగ గాని మజ్జిగ ఒక లీటర్ తీసుకు కొనేసి తొమ్మిది లీటర్లు వాటర్ హు
లేకపోతే జ
స్ప్రే చేయల్ల స్ప్రే చెయల్ల డ్రమ్ము ఇప్పుడు పిచ్చికర చేసే మందు మీ కొట్టే మిషన్లు ఉంటాయి కదా ఆ మిషన్లేకే వేస్ కొని ఒక లీటర్ మజ్జిగా తొమ్మిది లీటర్లు వాటర్ కలుపుకునేసి దండ్ లో వేసేసి పిచ్కా కరి చేయల్ల లేదు అది లేక్ పోయినా ఆ ఎల్లూరు బొండం ఎల్లూరు నీళ్ళు ఉన్నాయి కదా అవి రెండు టెంకాయలు తీస్ కొండే ఆ వాట్ ట్రూ తర్వాత తొమ్మిది లీటర్ల వాటర్ కలిపేసి పిచ్కరీ
అవున్లేండి. అలానే చేస్తామండి చేసే ప్రయత్నిస్తాము ఆ మా మా ఉద్దేశం ఏమంటే మేము వంద శాతం ఆర్గానిక్ సేంద్రియ పర్
ఆ
ఓకే
మీ వాయిస్ బ్రేక్ అ
అందుకోసమని అవునా ఆ ఇప్పుడునుండి ఇప్పుడు వినిపిస్ తందా
ఆ వినిపిస్తుంది
ఆ అదేండి
హ్మ్ మీరు వాడిదాన్ని మళ్ళీ నాకు రిజల్ట్ మీరు ఫస్ట్ ఫస్ట్ దాన్ని వాడండి మళ్ళీ రి రిజల్ట్ మీకే తెలుస్తది
ఓకే అండి వాటి చూస్తాము నా రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం
హ్మ్ మళ్ళీ నాకే కాల్ చేేసి చెప్తారు పింది బాగా నిలిచింది పూత బాగా నిలవ పడిందని మళ్ళీ మీరే చెప్పలా
అవునులేండి ఖచ్చితంగా ప్రయత్ననిస్తాం అండి ఎత్ని చూసాము అ తరువాత మళ్ళీ అది ఏం జరుగుతుంది ఏమవుతుందో చూస్తాము ఆ మాములుగా దీన్ని మామిడి పంటకు మాత్రమే వేయచ్చునా లేకపోతే వేరే ఈత పంటల్లో కూడా వేయచండి
ద్రవజీవా అమృతమా మజ్జిగా ఎల్లూర్ నిల్లా ఇది పూతకి పూత నిలబడి ఇప్పుడు టమోటా పెడతారు పూత వస్తుంది దానికి వాడొచ్చు వంకాయ పెడతారు పూత వస్తుంది దానికి వాడొచ్చు అట్లా పూత కంది కంది పంట వస్తు స్తుంది పూత అది వాడచ్చు ఆ అలసంద పూత వస్తుంది దానికి వాడొ చ్చు అట్లా పూత వత్తి వంటకి వాడొచ్చు ద్రవ్యమామృతం అన్నింటికీ కొట్టొచ్చు గణజీమృతం పొడి అని తయారు చేస్తాం అదే సేమ్ ప్రాసెస్ ఆ గంజు చెనైపిండి తర్వాత పేడ అంతా కలిపేసి దాన్ని ముద్ ద్దలగా కలిపేసి వా మీర్ ఎండలో ఆరబెట్టుకొల్లా నీడలో ఆరబెట్టుకుని ఆ పొడి అనే ది ఆ పొడి పొడి చేసుకో కొన్ నీడలో ఆరిన తర్వాత అది పొడివి చేసుకోవాల మొత్తం అంతా ఆ పొడిని ప్రతి ఒ ఒక చెట్టుకి వేయచ్చు చాల బాగా వస్తాయి చె చెట్లు గాని ఏదనా పంట గాని మంచి దిగుబడి ఉంటది అది కూడా ఒకసారి ప్రయత్నించండి
ఖచ్చింగా ప్రయత్నించుతామండి కాకపోతే తే అదే మీరు అన్నారుగా ద్రవజీవామృతం ఘనజీవామృతం గురించి కూడా మీకు తెలుసా అండి
ఆ ఘణజీవామృతం ఇప్పుడు చెప్పిండే ప్రాసస్సే అది చానా హెల్త్ చెట్లకి భూమికి భూమికి చానా సత్తువ వానపాముల అనేటివి అసలు తయారు రయ్యి చెట్టు తనువుగా గ్రోత్ బాగుంటది
అవునులేండి
అది కూడా
ఘనజీవామృతము ద్రవజీవామృతము రెండు పని చేసాయా అండి
ఆ రెండు పనిచేస్తాయి ద్రవ జీవామృతము ఏ వ్యాధి రాకోకుండా చెట్టు గ్రోత్ బాగా పెరగడానికి బాగు పడుతది గఘన జీవామృతము భూమికి బలం భూమికి బలము చెట్టు బాగా ఇంప్రూవ్మెంట్ మొల క బాగా రావడానికి అన్నిటికీ అది బాగా ఉపయోగపడుతది ఒక్క ద్రవ జీవామృతము గణజీవామృతం చాల్ మన పండలు తీసు కోడానికి ఏ కెమికల్ లేకోకుండా మన ఆరోగ్యాలు మెయిన్ మన ఆరోగ్య మన కుటుంబంలో ఉండ పెద్దవాళ్ళు పిల్లలు మనం అందరం బాగుంటాం ఇంపార్టెంట్ అది ఆ భూమి బాగా ఆరోగ్యంగా ఉంటుంది సత్వ
అవునులేండి మీరు చాలా
హమ్
సమాచ ధన్యవాదలండి
ఆ ఆ